హలో
బాన్నారా
ఆ బాన్నాం మీరు బాన్నారా
ఆ ఆ బాన్నాము
ఏం లేదబ్బా ఇంటికి చుట్టాలు వచ్చారు ఇక రాకరాక వచ్చారు ఇ వాళ్ళకి డ్రస్సెస్ పెడదాం అని చెప్పేసి వాళ్ళ పాప వాళ్ళ బాబు అమ ఆ వాళ్ళ సార్ వచ్చారు వదినమ్మ వాళ్ళ అనమాట దగ్గర చుట్టాలు
హోల్సేల్ షాప్ లో తీసుకొండబ్బా బల్క్ లో శారీస్ తీసుకుంటే హల్సల్షాప్ లో తీసుకోండి
అంటే మనకి ఉమ్మ్ ఆ మన షాప్ లో ఏమైన్నా ఉన్నాయా ఇప్పుడు మళ్ళా అని చెప్పేసి కాల్ చేసాను
ఆ ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు అదే చెప్తున్నా హోల్సేల్గా మీరు మొత్తం తీసుకునుకో కట్ట ఇప్పుడు సిక్స్ సిక్స్ కలిపి ఒక కట్ట లాగా ఉంటది అట్లా తీసుకోవచ్చు ట్వెల్వ్ ఫోర్ కట్ట కట్ట తీసుకుంటే మీకు బెనిఫిట్ ఇట్లా పెట్టడం ఇట్లా పెట్టుబడి చీరలు అంటున్నారు కదా
అవునవును అంటే మనకి విడిగి ఇస్తారా ఖచ్చితంగా ఒక కట్ కట్టాలో ఎన్ని ఉంటాయి కాటాలో సిక్స్ సిస్ ఉంటాయా
ఆ
కట్ట ఒక కట్టకు వచ్చే సిక్స్ ఉంటాయా శారీస్ అంటే మనం తగ్గు అంటే ఇప్పుడు టూ త్రీ అట్లా తీసుకుంటామ హ ఓకే ఓకే అంటే ఎక్కడైతే బాగుంటే హహ ఓకే అంటే రేట్ తగ్గిద్ద తరా
ఆ ఏటు తరుగది బల్క్ లో అట్టు చూడండి ఇప్పుడు మనకు ఒక్కొక్కళ్ళ ఒటి ఇష్టపడుతురు ఇప్పుడు సమ్మర్ ఉంది అనుకో ఎక్కువ కాటన్ వేసుకుంటారు కొంతమందిలు ఇప్పుడు ఆఫీస్ స్ లో ఉంటారు వాళ్ళకి లినిన్ క్లాత్ ఇలాంటివి అఫిషియల్ గా ఉంటాయి కాటన్ శారీస్ లో కూడా డిఫరెంట్ ఉంటాయి చూడారా ఇప్పుడు కోటా శారీస్ అని మీనాక్షి శారీస్ అని జ్యోతి కాటన్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్లు కూడా చాలా రకాలు ఉంటాయి ఇ డిఫెంట్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా తీసుకొని ఉంచుకుంటే సీజన్ లో కావాలంటే ఆ సీజన్ లో వేసుకోవచ్చు కొన్ని కొన్ని ఎప్పుడు ట్రెండింగ్ ఉంటాయి శారీస్ గాని క్లాత్స్ గాని రియాన్ క్లాత్ ఎప్పుడు బాగుంటది మళ్ళీ రఫ్ అండ్ అఫ్ వేసుకోవడానికి క్రేప్ బాగుంటది శారీస్ క్రేప్ శారీస్ కూడా ఎప్పుడు ఇంకా రఫ్ అండ్ అఫ్ వాషింగ్ మిషన్ వేసినా కూడా ఏం కాదు కాటన్ బాగుంటది హాఫ్ పర్టికులర్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయిండి
ఇప్పుడు కొత్తగా టిష్యూ పట్టు ఇవన్నీ వస్తున్నాయి కదా ఇంకా అంటే మనకి క్వాలిటీకి ఏ హెడ్ సైడ్ షాప్స్ బాగుంటుంది అంటారు మామూలుగా నార్మల్గా అంటే ఇప్పుడు అంటే కలర్ పోవడం ఇట్లాంటివి ఉంటాయి కదా
ఆ
ఈ సైడ్ హైదరాబాద్ సైడ్ బెస్ట్ ఉంటారా
అంటే ఇప్పుడు హైదరాబాద్ అని కాదు ఇక్కడని కాదండి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చూసి మన అక్కడ పోయి తీ కుంటే చాలా మంచిదండి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర చూసుకోవాలి మనం మెయిన్
ఓకే అంటే పెట్టుబడులు శారీస్ ఓనీ ఫంక్షన్ ఉంది ఓనీ ఫంక్షన్ కోసం ఇగ ఇలాగో అందరొస్తున్నారు కదా అందులో హల్దీ ఫంక్షన్ కుడ్ చేద్దామనుకుంటున్నాం హల్దీకి ఎల్లో కలర్ స్యారీస్ కావాలి కదా అందుకన్ చెప్పేసి ఒక్ ఫిఫ్టీ అట్ల పడ్తది ఇప్పుడు బాయ్స్ కొచ్చేసి కుర్తాల్ దీసుకుందాం అన్ చెప్పేసి అందరొక కలర్ ఏస్కుంటే బాంటదన్ చెప్పేసి ఫోటోషూట్ ప్లాన్ చేసామన్మాట. అందుకన్ చెప్పేసి షాప్ లో లోడుందా అసలు అన్ జెప్పేస్ జస్ట్ ఒకసారి కాల్ చేద్దామని ఇప్పుడు గర్ల్స్ కి వొచ్చేసి టాప్ సీస్కుంటాము బాయ్స్ కొచ్చేసి పద లాల్చి పైజామా లాగుంటది కదా ఆ మోడల్లో దీస్కుందాం అన్ జెప్పేసి ఇప్పుడు ఒయో యూత్ పిల్లలుంటారు కదా వాల్కి ఎల్లో కలర్ టాప్సు ఇయ మన్కి పెద్దవాల్ కేమో వొచ్చేసి ఎల్లో కలర్ శారీస్ తీసుకుందాం అనుకుంటున్నామండి
ఐతే ఇప్పుడు చూడండి మిరు మిరూ కాటన్ ఈ కొన్ని తీస్కోండి కొంచెం పెద్ద ఎజోలకు పెట్టకోచ్చు కొంచెం కాటన్ టైప్ హీలింగ్ కాస్ స్టిఫ్ఫుగుండే క్లాత్ లో లేదు కొంచెం మన్లాగాడా అంటే కొంచం యూత్ లాగున్నోళ్ళకేమో డైలీ వేర్ లాగ అట్ల తీసుకోండి జార్జెట్ శారీస్ సు గుడ బాంటయండి లైట్ వెయిటెడ్ డే అంత్ అంటె మనం క్యారీ జెయొచ్చు
అవును ఇప్పుడున్న సిచ్యువేషన్లో పట్టు శారీస్ షాన్ మంది దాకా చానా అ తగ్గిపోయిందండి రో షాన్ మంది ఎక్కువ ఇప్పుడు లైట్ వెయిట్ శారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మనకిళ్ళు గూడా మేము అదే అనుకుంటున్నాం కొంచెం పెట్టుబడే మంచిగ కొంచెం వాల్కి పెట్టినా గాని వాళ్ళు మంచిగా అన్పుగోవాలి గదా తర్వాతైనా శారీస్ బాన్నాయ్ అనుకుంటున్నా వాళ్ళుగా అన్ చెప్పేసి మంచిగ్ కొంచెం కాస్ట్లీయే తీద్దాం అనుకుంటున్నాను ఇంకా వచ్చినోళ్ళకి బాయ్స్ కి టవల్స్ జాకెట్ ముక్ ఇంక లింకులుంటాయి కదా
ఆ ఐతే అయితే ఇప్పుడు జాకిటు ముక్కలు చీయడం కంటే మీరన్నట్టు శారీస్ లాగీయడమే బెస్ట్ అండి.
అంతే అంటారా అంటే నలుగు ఆ టైం ఉంటాయి కదండి
ఆహా ఓకే ఓక్ ఇయ అంటే ఇప్పుడు ఏ ప్యాంకెటు ముక్కలైనా హండ్రెడ్ రూపీస్ లేందే రావట్లేదండి దాని కింకొక ఒక వన్ ఫిఫ్టీ అట్ల కలుపుకున్నారనుకోండి టూ అంటే కూడా మంచి శారీస్ వొస్తున్నాయ్
అంతే అంటారా
ఆ
ఓకే సరే సరే అండి
ఇంకా అండ్ డే మీరు మీర్ డైలీ మాములుగట్ల ఆన్లైన్ షాపింగా ఆఫ్లైన్ షాప్ పింగ మీరెక్కువ చేసేదే
నేనెక్కువ ఆన్లైన్ లో వేయిస్తానండి ఇగెందుక్
ఆ ఎట్ల జేస్తార్ రేటింగ్ జూసి చేస్తారా ఎట్లెట్లా
ఆ రేటింగ్ జూసి చేస్తాను దాంట్లో రివ్యూస్ ఉంటయి కదా అవి చూసి దాదాపు ఫ్లిప్కార్ట్ అమేజ్ అన్నిట్లో చూస్తాను ఎక్కువగా అజియోలో తీసుకుంటానన్మాట నాకు నాకేంటంటే ఆమ్ ఆన్లైన్ షాప్ ఇంగ్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఉన్న ఐటమ్స్ చూసుకోవచ్చు ఉ షాప్కెళ్ళి వాల్న్ అడుగుతే ఒక టెన్ ఐటమ్స్ ఏమి తీస్తారు ఇగ అంటే కొంత కొంచెం ఓప్ పీకున్నవాళ్ళు ట్వంటీ ఐటమ్స్ తీస్తారు ఇంకెక్కువతీమన్న మనకే కొంచెం అంత యే నాకు కన్వినెంటు గా అన్పీదు అదే ఆన్లైన్ కొన్ని కొంచెం మంచిఇయ నాకిష్టమైనంత సేపు ఆన్లైన్ షాపింగ్ చేస్తామన్ జెప్పేసి నీకు ఆన్లైన్ తీస్ ఉంటాను అదొకట్ ప్లస్ పాయింటు నాకు ఇంకోటి ఎల్లితీసుకోవాల్సిన ట అవసరం లేదిగ ఇప్పుడు నైట్ టైమ్ అయినా జస్ట్ షాపింగ్ జేస్ కోచ్చు గదా
ఒకలికి సెట్టు కాపోతే మళ్ళీ బ్యాక్ దీస్ ఇస్తరా అంటే
రిటర్న్ చేస్తాం కదండి రిటర్న్ చేసితే మనకి క్వాలిటీ మంచిగ లేపోయినా ఒకవేళ డ్యామేజ్ ఏమున్నా వాళ్ళకు రిటర్న్ తీసుకొని వెళ్ళి మనకి రిఫ్ ఫండ్ చేస్తారెమ్మటే మనకి వన్ ఈ నెల రీఫండ్ వచ్చేస్తది ప్రతి ఒకట్రస్ట్ డే ఉందండి దాదాప్ ఇగా అంటే మనం చెక్ చేసుకొని తీసు కోవాలి తీసుకొనేప్పుడు కొంచెం ఓపిక గా చూసుకుంటూ ఏది బావున్నాయా అని చెప్పి కొంచెం చెక్ చేసుకొని తీసుకుంటే బావుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంటది కాస్ట్ కూడా అంత్ తెేమి క్కువ అనిపీదు నాకు బయట కాస్ట్ దీని కాస్ట్ కమ్ కంపేర్ చేస్తే ఇపుడు ఒక ఐటమ్ ఉందనుకోండి మనం ఒక ఐటమ్ ఇపుడు షాప్ కెళ్ళి చూస్తే ఒక ఐటమ్ మాత్రం ఒకటే దొరుకుతది. అది ఇపుడు మీషో లో అట్ల స సర్చ్ చేసుకున్నాం అనుకోండి ఒక ఫోర్ ఫై ఫైవ్ మోడల్స్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రీన్ కలర్ ఓనీ కావాలనుకున్నారనుకోండి గ్రీన్ కలర్ ఓనీలో ఏ మోడల్స్న్నాయి ఇట్లాంటివి అన్నీ వస్తాయి దాంట్లో ద బెస్ట్ మనం సెక్ట్ చేసుకోవచ్చు కదా అదొ ఒకటి ప్లస్ అనిపిస్తుంది నాకు మీష్ క్వాలిటీ కొన్ని కొన్ని బావుంటే కొన్ని కొన్ని మనం అంతా ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చు మనం చూసుకోవడం వే చూస్
నేను అంటే నేను ఎక్కువ ఆఫ్లైన్ చేస్తాను అండి నేను బయటికి వెళ్తాను అ టె బయటికి వెళ్తూ ఉంటాం కదా ఏ బయట టికి పోయి క్లాత్ పట్టుకొని చూస్తే కొంచెం మంచిగుంటై గ ఆఫ్లైన్ ఎక్కువ తీచ్చుకుంటుంది ఆ
ఆహాఓ ఆఫ్లైన్లో మరి మీకు ఇబ్బంది ఏనిపదండి ఆహా ఓకే అంటే ఆఫ్లైన్ లో కొంచెెం అన్ని షాప్స్ తిరగాలి ఇట్లా అనిపిస్తుది కదా నాకు
అదే ఇగ నాకు అలవాటు అయిపోయింది మేము సిస్టర్స్ మేము ఉం టాము షాపింగ్కిిన్నినప్పుడు నలుగురు నలుగురు పట్టుకని వెళ్తే మేమేం చేస్తామంటే సాఫ్నెస్ ఉంట్ టడు కదా తా టె మీరేసుకొని చూస్తాము లైట్ వెయిట్ టుంద వెయిట్ ఉందా మార్నింగ్ టు ఈవినింగ్ క్యారీ చేయలేస్తాం వాళ్లతే మన టదా లేదా బాడీ బాడీ ఫ్రెండ్లీగుంటదా అంటే ఏస్ కొంచం బ్రీతింగ్ కా ఫ్రీ ఉంటుందా లేదా అన్ని చూసుకొని మేము ఎక్కువ ఆఫ్లైన్ తీసుకుంటామనమాట శారీస్
ఓకే ఓకే కానీ మీ చెప్పిన కూడా కరెక్ట్ అండి మనం క్లాత్ టచ్ చేసిన దానికి పిక్చర్ లో చూసిన దానికి చాలా తేడా ఉంటది కదా మన ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు చే రెండు బెస్ట్ అనిపిస్తుంది బట్ మనకి ఆ కన్వినెంట్ బట్టి వెళ్ళడం బెస్ట్ ఏదన్న
రెడిమేడ్ కంతే రెడిమేడ్ కంటే మనకి మెట్రియల్స్ తీసుకొని తీసుకుంటేనే డ్రస్సెస్ గానీ ఏవైనా బావుంటాంయండి లైఫ్ ఎక్కువ ఉంటది తెలుసా మెట్రియల్ రెడీమేడ్ కంటే
ఓకే అంటే రెడీమేడ్ కి మళ్ళ స్టిచ్చింగ్ కి వీటికి అంతా కాస్ట్ ఎక్కువైద్ది కదా అనిపిస్తదండి
ఇప్పుడు చూడండి రెడీమేడ్ కి మనం ఒక వన్ టూ ఇయర్స్ యూజ్ చేస్తే పాతగనిపిస్తాయి అదే మనం స్టిచ్చింగ్ చేపిచ్చుకొని మెటీరియల్ తీసుకు కుట్టిచ్చుకుంటే స్టిచ్చింగ్ చేపిచ్చుకుంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా న్యూ లుక్ ఉ టది మన బాడీ ఫిట్టింగ్ మన షోల్డర్స్ దిగిపోకుండా మన స్ట్రక్చర్స్ తగ్గట్టు వాళ్ళు స్టిచ్ చేస్తారు కాబట్టి చాలా బాగుంటది అనమాట గుడ్ లుకింగ్ ఉంటది మనకి
అవునవును ఇప్పుడు ఎక్కువ బోటిక్లు ఎక్కువ స్టిచ్ చేసుకుంటున్నారండి క్లాత్
అవును ఓల్డ్ మా ఇప్పుడు మన పాత శారి ఆ
మన పిక్ చూపిచ్చాం అనుకోండి ఇప్పుడు మీరు చెప్పినట్టు పాత శారీస్ ఇస్తే దానికి కొంచెం న్యూ లుక్ లాగా లేస్ అనేది యాడ్ చేయడం కొంచెం దానికి డిఫ్రెంట్గా
ఆ ఇప్పుడు మన కొత్త శారీస్ కూడా మనం మావూలు గోల్డ్ శారీస్ కూడా కింద శారీస్ కు మొత్తం లేస్ ఏయడము లేకపోతే మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అని లేకపోతే ఫ్రెండ్స్ డ్రెస్సెస్ అని ఇట్లా అన్ని కలిపి కుట్టిచ్చుకుంటున్నారు సేమ్ డ్రస్సెస్
ఔను ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అవుతుందంటే అండి ఇప్పుడు పాప ఫంక్షన్ అనుకోండి పాప బాబు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ అందరు సేమ్ కలర్ డ్రెస్సెసే అంటే కొంచెం స్టిచ్చింగ్ ఫ్యామిలీ మొత్తం ఒకలాగే చేసుకోవచ్చు మనం ఇప్పుడు దొరకాలన్నా మనకి అట్లా రెడీమేడ్ లో ఒకేసరి దొరకాలన్నా ఇబ్బంది కదా ఇట్లా మీరు చెప్పినట్టు స్టిచ్చింగ్ చేపిచ్చుకోవడం చానా మంచిదండి ఇప్పుడు ఫాదర్ ఏమో లాల్చి పైజయమ వాళ్ళ బాబేమో ప పంచగడుతున్నారు పాపకే లంగా ఓని వాళ్ళ మదరేమో శారీ ఎ సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకుంటున్నా చాముండ్రు ఇడు ఫొటోస్లో కానీ అవి బావుంటున్నాయి కదా మీరు చెప్పినట్టు కూడా
అవునవునండి
సరేండి ఒకసారి మీషు
రండి రండి మేము మీకు మ్యాచెస్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ గానీ మీకేం సెట్ అవుతా కూడా మేము చెప్పుకుంటాం
ఆ ఓకే అండి ఒకసారొచ్చి చూసి తర్వాత మనం ఒకసారి మీకు ఫ్రీ అయినప్పుడు ఒకసారి వెళ్ళి అక్కడ బల్క్ లో కూడా ఒకసారి అక్కడ కూడా షాపింగ్ చేసొద్దాం మన షాప్ నున్నంతవరకైతే ఫస్ట్ తీసుకునొద్దాం
ఓకే అండి ఓకే
ఓకే అండి మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారండి ఆ మీరెప్పుడు ఫ్రీ ఉంటారు ఎప్పుడు రమ్మంటారు మార్నింగ్ టైమ్ వస్ తే బెస్ట్ అంటారా ఈవినింగ్ టైం రమ్మంటారా అని
డి రండి అంటే మార్నింగ్ రష్ వస్తది ఈవినింగ్ రండి
ఈవినింగ్ బెస్ట్ అంటారా
ఆ ఆ
ఆ సరేండి రేపు ఈవినింగ్ వస్ స్తాను నేను ఆ ఓకే అండి మమ్మీ అని నేను కలిసి వస్తాను ఆ సరే అండి మరి ఆ ఓకే ఉంటానండి ఆ బాయ్ అండి